ఆ వినబడుతుందండి. ఓకే దేని గురించి మాట్లాడ్దాం అండి. మ్ ఆ ఓకే ఆ ఓకే ఓకే స అ సమ్మర్లో ఆ చూస్తామండి మూవిస్ అండి థియోటర్లో ఇంకా ఓటీటిలో బాగా చూస్
మ్ మ్ ఉమ్ ఓటిటీయే ఈ మధ్యనా అది ఇంతకు ముందు మూవీస్ ఎంత అయితే సరదాగా ఎళ్ళేవాళ్ళమో ఇప్పుడు అలాగా ఈ ఓటీటీలో మూవీసే చూసేస్తున్నాం సరదాగా ఆ
అవును. అది గూడా అన్నీ ముందే వచ్చేస్తున్నాయ్ ఎంత హె ట్ర హిట్ మూవీస్ అయినా గుడా ఒక వన్ మంత్ లోపల వచ్చేస్తున్నయి.
అంతలో అన్ని వచ్చేస్తున్నాయి. వన్ మంతు ఇంకా మరి మాక్సిమం వన్ అండ్ హాఫ్ మంత్స్లో వచ్చేస్తున్నాయి.
వచ్చేస్తున్నాయ్ అయిన గుడా అంత మంచిగా ఉన్న సినిమాలు ఏవి రావట్లేదు లెండి. అంతక్ ముందంటే ఒచ్చె అవి పలానా సినిమా అంటే అబ్బా బాగుంటదని ఉంట ఎల్లే వాళ్ళం ఇప్పుడ్ ఏముంది అంత ఒకేలా ఉంటున్నయ్ సినిమాల్ లేవు అన్ల మ్యూజిక్ లేదు స్టోరీ లేదు.
స్టోరీ లేదు పాటల్ కూడా విచిత్రంగా ఉన్నయ్ చాలా పాటలు. హలో మాట వినిపించట్లేదు వాళ్ళ
అవును ఆ సౌండ్ సిస్టమ్ ఏంటొ నేను అదే అనబోతున్నాను.
ఆ ఆ అది ఆ పాటలో మనకి లిరిక్స్ ఏముంటాయో మనకి అస ఏంటో తెలిట్లేదు ఎందుకంటే ఆ స్తా ఏంటోనో పిచ్చి పిచ్చిగా ఉంటుంది అర్ధమే అవ్వట్లేదు. మ్యూజిక్ ఏమో డామినేట్ చేసేస్తుంది.
అలా ఉంటున్నాయి. ఇంత ముందు మనకి ఇప్పుడు తెలుగు సాహిత్యం ద చ చేసే వాళ్ళు అసలు ఎవరు లేరు గదండి చాలా తక్కువ మంది ఉన్నారు గదా
మ్
ఇప్పుడు ఇప్పుడున్న రోజుల అంతక్ ముందంటే మనకి వైటర్స్ ఉన్నరు మూర్తి గారు ఈయన ఎవరు మన సరివెన్నెల సీతా రామ శాస్త్రి మాక్సిమం నాకు వాళ్ళ సాహిత్యం చాలా అంటే చాలా...
అవును. సిరివెన్నెల గారిది చాలా బాగుండే అండి ఆయన ఆయన పాటలింక అన్ని గూ గుడా ఇంకా సూపర్ అంతే ఆయన సాహిత్యంలో ఉన్న
అర్ధవంతంగా ఉంటాయి. ఎంత మనం సాడ్ మూడ్లో ఉన్నా గూడా మనకి అదొ క్రిలీఫ్గా అనిపిస్తది అ వింటే ఇవి అసల్ ఏంటో దాన్ మీనింగ్ లెస్గా ఉంటాయండి పాట్లు
వా లిరిక్స్ లిరిసిస్ ట్లు గుడా అదే వీళ్ళు కూడా సాహిత్యం కూడా ఎవరు లేరు సరిగ్గా తర్వాత మ్యూజిక్ కూడా అలాగే ఉంటంది కదండీ మ్యూజిక్
అవున్ గజిబిజి అంతా అంటే జన్ ప్రెషన్ కీ తగ్గట్టుగానే వాయిస్తున్నారేమో వాళ్ళు కూడనే
అంటే వాల్ అదే జనరేషన్ తగ్గట్టుగా వాళ్ళ కూడా మరి కొత్త జనరేషన్ వాళ్ళే కదా ఇప్పుడు న్యూ జనరేషన్ వాళ్ళందరూను
ఒక్క సినిమా తీస్తే ఒక్క మెలోడీ సాంగ్ గూడా కరెక్ట్గా ఉండదు. ఏదో ఎక్కడో ఒక్కటే
మనకి గుర్తుండి పోయే సాంగుల్లగా అలా ఉండవు
ఉండవు అవును నోటికోచ్చినట్టుగా అసలు ఉండవు మనకి ఎప్పుడన్నా మంచి హ్యాపీ మ్మ్ ఇంట్లో ఉంటే పాత సినిమాల్లో
అయ్యో అ అ అవే ఇప్పటికి ఆ పాత పాటలు వస్తాయి కదండి అంటే మీ చిన్నప్పుడు రేడియోలో అయి ఉండే రేడియో
వినేవాళ్ళం ఆ
ఇప్పుడూ ఇప్పుడు ఏంటంటే ఆ రేడియో అంటే అది కూడా మొబైల్లోనే వస్తుంది కదండి ఎఫ్ఎం అవి అవి ఆ రేడియోలో పాత పట్లని చెప్పి పెడతారు అట్లా ఆ రేడియో అందులోనే విన మళ్ళీ ప్రస్తుతం అలా ఉంటే అవి వింటుంటే ఎంత బాగుంటదోనండి ఆ పాటలు వింటంటే ఎంత హాయి ఉంటాయి ఆ పాట్లు
అవును అంటే మనకి ఆ ట్రాన్స్ లోకి వెళ్ళిపోతాం మనా ఆ టైంలో మనం అది చేసేవాళ్ళం ఆవని టైంలో నాకు ఈ పాట నేను విన్నాను ఫస్ట్ టైము అని ఒక జ్ఞాపకం వచ్చేస్తది
హ్మ్మ్ జ్ఞాపకం వస్తాది చాలా ఎంతా ఆ కొంచెం ఆలా టెన్షన్ లో ఉన్నా ఏదైనా స్ట్రెస్ లో ఉన్నా కూడా అలాంటి పాటలు వింటే మన్కి ఇంత కొంచెం హ్యాపీనెస్ వస్తది ఆ స్ట్రెస్ ఆ టెన్షన్స్ ఏం మర్చిపోతాం
రిలీఫ్ గా ఉంటది
అ రిలీఫ్ వచ్చేస్తది
ఎక్కువ అంటే ఎక్కువ ఈన కె విశ్వనాథ్ గారి సినిమాలో పాటలు అంటే చ చాలా చాలా ఇష్టం అసలకి అసల్ పెట్టుకొని మరీ చూస్తా ఉంటాను ఆడియో గాని వీడియో వీడియో గాని చాలా బాగుంటాయి
ఆయనె సినిమాలు కూడానండి ఆ ఆయన సినిమాలు ఆయన చేసైనావ్వనీ అవి మూవీస్ అవి గూడా ఇప్పటికీ కూడాను అవి ఎవర్ గ్రీన్ అనుకోండి అసలు ఎందుకంటే ఆ పాతవైనా సరే ఇప్పటికి మొత్తం బిట్టు బిట్టు మనం అసల్ కా కదలకుండా చూడొచ్చు ఆ సినిమాల్ ఇప్పటికి అంత బాగుంటాయి ఏ మొదటి నుంచి లాస్ట్ వరకు అలా కూర్చుని అ మూడు గంటలో రెండున్నర గంటలో అలా చూసేయొచ్చు
అవును అంత పెద్ద స్టార్డం కూడా ఏమి ఉండదండి అనే సినిమాల్లో కానీ స్కు స్టోరీ ఆ కథనం ఎంత చాలా బాగా ఉంటాయి అసలు పాటలైతే అసలకె సో పారు మరి ఎట్లా రాస్తారో ఏమోలే తెలిదు గాని చాలా బాగా రాస్తారు రాయించుకుంటారు ఏమైనా అట్లా దగ్గరుంచి
అదే అదే ఆయన సెలక్షన్ అదేనండి ఆ ఆయనది అంటే వాళ్ళ పాటలు రాసేవా రచేయిత తర్వాత మ్యూజిక్ డైర మ్యూజిక్ చేచ్చేవాళ్ళు వాళ్ళందరినీ గురించి కూడా ఆయన బాగ సెలెక్ట్ చేసుకుంటారు తర్వాత అంత ఎక్కువ మనం సామ్ సాప్రదాయకరంగా ఉంటాయి మూవీస్ సినిమాలు కూడా అంతాను మన కల్చర్ని బాగా దగ్గర అంతా ఉంటాయి కల్చి ఆ చాలా అందుకే నచ్చుతాయి ఆయన సినిమాలు
అస్లా హీరోకి మ్ తెలీదు హీరోకి హీరోయిజం ఏమి ఉండదు ఆయన సినిమాల్లో హీరోయిజం అంటే ఓ ఎళ్ళేస్ కొట్టేసుని ఇప్పుడున్న వాళ్ళకి ఏంటంటే ఎలటం కొట్టేయడం
ఆ అంటే అదే అసలు మాస్ గా ఉండవు కాదండి అన్నీ ఫ్యామిలీ టైప్ మూ మూవీసే కదా స్ స్టోరీలు మన కుటుంబ కథా చిత్రాలు లంనిన్ మొత్తం
అవును ఇంగొక స్వాతి ముత్యం ఉంటది చూడండి అందులో హీరో కమల్ హాసన్ కాని హీరోయిజం ఉండదు ఆయనలో అలా చూపిచ్చరు అమాయకుడు అయిన అస్సల్ ఎంత బాగుంటది
ఉహ్ అదే అదే అలాగే ఉంటాయండి అన్ని సినిమాలు కూడా
స్వర్ణ కమలం స్వర్ణ కమలం పాటలు ఐతే అసలు ఇగ ఇంకా చెప్పాల్సిన అవసరంలె సాగర సంగము సాగర సంగంలో నాకు తకిట తదిమి పాట అంటే నాకు అసలుకి ఎంత బాగా ఇష్టమో అస్ సలా అందులో మధ్యలో ఒకటి వస్తది కద లైను నరుడి బతికు న టన ఈశ్వరుని తలపు ఘట్న అసలు ఎంత బాగుంటదొ అది వింటుంటే నాకు
ఉమ్ ఊ అదే అది సాహిత్చం అండి మెయిన్ ఏంటంటే అంత బాగున్న మనకి అవి కొంచు మనసుకు హత్తుకుంటాయి అలాంటివన్నీ వింటుంటే ఎంత బాగుంది కదా వాళ్ళ ఎంత బా రాసారు అని అనిపిస్తది
మన్ నోటికుడా అలా వచ్చేస్తది అసలు ఎంత బాగా రాస్తారు అట్ల
ఉఊ
అది ఒకటి సిరివెన్నెల గూడ సిరివెన్నెల గూడ ఇంత చాల బాగుంటది సినిమా
నాదంతా ఇంటుంటే అది ఓన్లీ అవినయమే ఎందుకంటే ఆ ఆ అమ్మాయికి ఆ అవడేమో మూగా అ ఆయిన అతన హీరో ఏమో ఆ ఇ అదె బ్లైండ్ అదె అయి హీరోయిజం ఏమి ఉండదు వాళ్ళకి ఏమి అలాగేమి లేదు అంటే ఒక స్టోరీ అంతే ఆ స్టోరీ ఎలా ఎళ్తది హీరో హీరోయిను హీరో హీరోయినే మెయిన్ ఉండరు ఇంకా అందులో గూడా అన్ని క్యారెక్టర్సులు
అన్నిటికిీ ఇంపార్టెన్స్ ఉంటాది
ఇంపార్టెన్స్ ఇస్తారు అంతేగాని ఓన్లీ వాళ్ళ మీదే వాల్ని సెంట్రలైజ్ చేసేలా చేయరు
ఇప్పుడు ఉన్న సిన్మాలకేంటి ఏంటి ఓన్లీ హీరోయిన్ అంటే రెండు సాంగ్ల కోసం పెట్టుకొని తీస్కంటున్నారు గానీ వాళ్ళకి పెద్ద ఇంపార్టెన్స్ లేదు కమీడియన్ని ఒక కొంచెం హైలైట్ చేస్తన్నారు ఇంగ అంతే ఇంకేముంది వీళ్ళన్ ఒక రొండు ఫైట్లు అయిపోతుంది సినిమా
వాళ్ళ వాళ్ళది ఇదే ఆ వాళ్ళ మోటివే అది ఏంటన్ టే అలాగే చేసేయాలంతే ఒక హీరొ హీరోయిన్ ఆళ్ళ పాట్లో ఆ లేకపోతే ఒక విలను ఆ అంతే
కామిడీయన్ ఒక రెండు రెండు దగ్గర కొంచెం కామెడీ బీట్స్ గింతే
ఉ అంతే అయిపొయింది సిన్మా ఆ సినిమా హిటొ ఫ్లాపో తెలిదు అలాగా ఇంక ఏమి లేదు ఇంక అంతేనండి పెద్దగా అంటే వాళ్ళు ఎక్కువ పెట్టీ ది రు కదా ఎక్కువ ఎక్కువ దానికి పెట్టుబడి పెట్రు అలాంటి మూవీస్ అయితే పర్వాలేదు వాళ్ళకి అదె కొంచెం ఎక్కువ పెట్బడి పెట్టి తీసే సినిమాలు మూవీస్ అయితే ఇలా ఫ్లాప్ అయిపొతే ఆ ఊ బాహుబలి అయితే ఇంక సూపర్ హిట్ అండి సూపర్ డూపర్ హిట్ అయిపోయింది అది
ఆ స్టోరీని కొంచెం కొత్తగా చూపిచ్చాడు అప్పటి వరకు ఒక ట్రాక్ ల ఎళ్తుంది
అవును అది బ్యాక్ యాక్టుల్ల్య్ ఫస్టుది సెకండ్ నేను
కన్ఫ్యూజను
అయితే
ఉ ఉ
ఆల్ ఓవర్ ఇండియాలో హిట్ అయిపోయిందండి దాన్ని చాలా బాగా వ వచ్చిన దానికి ఆ మంచి ఇన్కమ్ కూడాను ఆ ఆ హీరో కూడా బాగా ప్రభాస్సు నార్త్ లో కూడా బా హిట్ అయిపోయాడు అతను
ఆ బాగా వాని పర్సనాలిటీ కూడా మంచీ జంబో పర్సనాలిటీ కదా
ఉమ్ ఆహ్ ఆ మూవీ పారంగా
టైటిల్ కి తగ్గట్టుగా ఉన్నాడు కదా మనిషి బాహుబలి అంటే ఆహం ఇంత ఎత్తు ఇంత లావు ఉంటాడు కాబట్టి బాహుబలి
అందులో కొంచెం కొత్తదనం ఉంది అందులో స్ మూవీలో అందుకని ఇంక అది బాగా హిట్ అయిపోయింది ఉమ్
ఇంకా మలయాళం మూవీస్ ఉంటాయండి ఇది థ్రిల్లర్ మూవీస్ ఉంటాయి అసలు ఎప్పుడన్నా మీరుగు ట టైం ఉంటే చూడండి బాగుంటాయి థ్రిల్లర్ మూవీస్ అసలు ట్విస్ట్ లు ఉంటాయి ట్విస్ట్ లు బాగా ఇదైతరు యాక్షన్ ఎక్కువ ఉంటది వే
ఉమ్మ్ నాకు మామూలే ఇలాగా హలో
హలో హలో హలో హలో హలో
హలో
ఆ చెప్పండి
ఆ అ నాకు ఎక్కువ ఇది ఈ పాత సినిమాల్లోనూ ఇప్పుడు ఎక్కువ ఇది ఈ ఉంటాయి కదా ఆయే ఢి సినిమాలై అ హ అనేవాళ్ళం అవి ఆ అప్పుడు అలాగా చూసేవాళ్ళం చిన్నప్పుడు కూడా అలాగా ఏ-ఏమ అవుతాది నెక్స్ట్ అనే అన్నట్టు అలా ఉండేవి కానీ ఇప్పుడూ ఏంటోను చాలా చెత్త చెత్తగా ఉంటున్నాయి కదండి
భయంకరంగా చూపిస్తారు కానీ అందులో రియాలిటీ టి అనిపించట్లేదు కదా అది అసలు ఇంపాసిబుల్ లాగానే అనిపిస్ ఉంది కదా
అదే అండి
సరేనండి ఈ సినిమాలు ఇలాగే ఉంటాయి ఇగా మనకి అయి నచ్చావ్
ఓకేనండి సరే